ఆ
హలో ఆ అక్క ఏం చేస్తున్నారు
కాాలే నువ్వేం చేస్తున్నావు
ఏం లేదు పని అయింది పనుల గురించి పని గురించి మా డైలీ పని
ఆ
డైలీ పని గురించి మాట్లాడుకుందాం
అర్ధంంగాాలి
పని పని రోజువారి పని గురించి
ఓకే ఓకే ఓకే
హ ఏం చేస్తార్ వన్ టైమ్ చేస్తార్ ఇ ఇన్ ఇంటిడి
ఎలా ఉన్నది మీడే ఇవాళ అంటున్నా
మాడేనా ఈరోజు సండే కదా మార్నింగ్ ఇక పిల్లలకి క హాలిడే కాబట్టి కొంచెం లేట్ గా లేసాను సెవెన్ క్ లేసా లేస్ బ్రష్ ని టీ తాగి ఆ లోపు మా పైన ఒక వడియాలు పెడుతుంటే పిలిచింది పిలి వడియాాల వెట్టడానికిల్ సాలవాత మాాలచ్చ వచ్చెట్టిషాను
చెఫ్ మాస్టరా మీరు
లేదు లేదు హౌస్ వైఫే
ఓకే
ఆ
వచ్చానుకన్ని వంటలు
ఆ వంటలు వచ్చు ఆ మ్యారీడ్
ఓకే
ఉ మళ్ళీ దర్వాత మా ఉన్నారుచఐజ ఉన్నాని
ఇద్దరా ఒకరా
ఆ ఇద్దరు బాబు పాపా
ఓకే
ఇంకా సండే గడ వాళ్ళు కూడా కొంచెం లేట్గా లేషల్ళలు లేజాకయ వాల్ టిఫెన్ చేసిళ్ళ ఇంకా చేసి వాళ్ళ ఆటకి వెళ్ళారు తర్వాత మళ్ళీ ఇంకా నేను వన్ డేసా పడుగేసిన తర్వాత మళ్ళీ లేగా పక్కన ఓ కామ్ ఈరోజు కీమా
ఓకే
మటన్ కిమా తర్వాత ఇంకా మళ్ళీ పక్కనాలో ఒక నైటి ఉంది కుట్టమంటే అది కు
టైలర్ కూడానా
చిన్నవి ఎక్కువ అంటే బ్లౌజ్ లాంటి అవేం కాదు ఏవన్న డబల్ కుట్ హలో చారి పాచ వేస్ అ వేస్తాను అది నా రోజు వారి పని మీది
ఇన్ స్టడి
ఇస్తారు సడీ మార్నింగ్ ఎన్ని గంటలలకు లేస్తారు
మార్నింగ ఆ సెవెన్ థర్టీ
ఆ కేసీ
ఆ లేచి రెడీ అయ్యి ఇక తినేసి కాలేజ్కి వెళ్ళిపోతాం ఇంకా హాస్టల్లో లో ఉంటాం తినేసి కాలేజ్కి వెళ్ళిపోతం మళ్ళీ ఈవినింగ్ ఊరికనే వచ్చేసాం
ఇని మీ ఫర్కస్త
తినేసి మళ్ళి ఎడావిడిగా కొద్దిసేపు చదువుకొని పడుకుంటాం క
హ్మ్
చాల్కింగా అలానే ఉంటరిగా
ఆ ఇకా ననయి యితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తా ఫైవ్ థర్టీ లేసి వంట స్టార్ట్ చేస్తా వ స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇంటి ముందు కొంచెం ముగ్గేసి బాబు ఎటి కల్ళ వెళ్ళిపోవాలి వాడికి బాక్స్ పెడతా ఆ టైం క సెవెన్ కి లేపు తలచలేసి రెడీ అయ్యిసి ఆ వెళ్తారు బాబు సెవెంత్ క్లాస్ పాప యూకేజీ బాబు సెవెంతంత్
ఓకే అమ్మో పెద్దోళ్ళేనా
పాప యయుకేజీ
ఓకే నేను ఏదో చిన్న పిల్లలు ఉ నరేవా అన్నకుంటేన్నా
ఉ పెద్దవాళ్ళే ఎయిట్ కెల్లా వెళ్ళిపోవాలి వాడికి బాక్స్ రెడీ చేస్తా తర్వాత ఆడ వెళ్లిపోగనే మళ్ళీ పాప వాట్కుంట పాపంలే ఆమెకు బ్రేష్ చేయిించి రెడీ చేసి మళ్ళీ తినిపించి టిఫిన్ తినిపించి మళ్ళీ ఆమని తీసుకెళ్ళాలి తీసుక కెళ్ళి దేస్తా యూకేజి హ్మ్ పాపని దించ వస్తా దించ వచ్చి మళ్ళీ ఇంట్లో పని వేసి ళి వచ్చి మళ్ళీ ఊడిచి తూడిచి అవి అన్నీ కడుక్కకొని మళ్ స్నానం చేసి పూజ చేసి మళ్ళీ లెవెన్ థర్టీకి ఆ లెవెన్ తార్టికి మళ్ళీ బాక్స్ ఇచ్చరి పాపకి
అయ్యా తింపిచ్చ రావాలా
మేము ఉండదు ఓన్లీ బాగస్ ఇచ్చేస్తంది కలిపి పెడతాను వాళ్ళే తింటారు
ఓకే
ఆలా తింటారు తెంపియరు హ్మ్ మళ్ళీ ఈ
మరి మార్నింగే తీసుకెళ్తే సరిపోద్దిగా నీకెందుకు మళ్ళీ స్ట్రెస్ వర్క్ వర్క్ మళ్ళీ మళ్ళీ
పాపది పక్కనే పక్కనే కాబట్టి బాబంటేనేమో.. దూరము బాక్స్ పెడతాను. కల్పకుండా పెడ్తా పాపది ఇక్కడ దగ్గర టెన్ మినిట్స్ కాబట్టి కలిపి ఇచ్చేసి వస్తా ఇగ అప్పటికప్పుడు ఆ మళ్ళీ ఎత్రీకి తీసుకొస్తా పాపని
హ్
కా ఆలోపేమో మధ్యల బాక్స్ ఇచ్చొచ్చిన తర్వాత ఇంకా పైన పైన ఎళ్ళి పైన కొద్దిసేపు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి మళ్ళీ కిందికి వచ్చి లంచ్ చేసి కొద్దిసేపు పడుకొని మళ్ళీ త్రీకి అట్ల లేస్ మళ్ళ పాపని తీసుకొస్తా పాపని తీసుకొచ్చి ఇగ మళ్ళ పాప స్నాక్స్ స్నాక్స్ అది పెడ్త మళ్ళ ఫోర్ అయితది ఫోర్ మ్ అయితే మళ్ళీ మళ్ళా ఊడ్చుకోవాలి మళ్ళి ఉన్నయి లేని తోం వాలి మళ్ళీ బాబు కోసం స్నాక్స్ రెడీ చేసి పెట్టాలె ఆ మళ్ళీ రేపటి కోసం
రెస్ట్ ఉండదన్నమాట.
ఆ మళ్ళీ రేప్ ఇంక రొండు కోవాలని ఏం కురగాలుంటే అవి కోష్ పెట్టుకోవాలి. కోష్ పెట్టుకోవాలి మళ్ళా మార్నింగ్ ఫైవ్ థర్టీ అంటే అంత పొద్దున్న కోష్ పెట్టుకో కోస్తే లేట్ అయిపోతది. హ్మ్ ఫైవ్ థర్టీకిలేస్తా మ నైటే కూరగాయలయి కట్చేసి పెట్టేసుకుంటా
ఎందుకక్క అంత మార్నింగ్
బాబూ ఆ ఫార్టీ టు ఎయిట్ కల్లా ఎళ్ళిపోవాలి.
ఓకే
హ్ అందుకే అప్పులేస్తేనే తది అన్నం వండాలె. కూర ఉండాలి టిఫిన్ చేయాలి ఆ అట్లా
పెద్దదే టాస్క్ ఉన్నది
ఆ మళ్ళా ఏనై తొమ్మిది కల్ల పడుకుంటం మళ్ళీ అదే ప్రాసెస్ ఫైవ్ థర్టీ ఆ బాబు సెవెంతగా తనే చదువుకుంటాడు పాప కూడా అంటే పాప కూడా చేసేసుకుంటది చేసేసుకుంటారు తనేం చేసేసుకుంట ఉ ఆ చేసుకుంటది‌తనే చేసుకుంటది రాగానే చేసేసుకు హు ఇ ఇప్పుడి స ఉండే కదా ఇంకా గతం కిందకెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే‌ఇంకా వాళ్ళని పిలువకకూడదు అసలు ఆటే ఆట
సండే మరి
హ వెళ్తారు పొద్దున్నె ఎల్లిల్ళు‌ ఒక రౌండ్ వేసిల్లు ఆ ఇ సండే అందరు ఉంటారు కదా పిల్లలు ఆడుకుంటున్నారు‌ నాల సండే వస్తే పిలవకూడదు
హు ఎప్పటినుంచి వాడుతున్నారక్క
హు
ఎప్పటి నుంచి వాడుతున్నారు ఈ ఆప్ ని
అంటే అంత ముందు స్టార్టింగ్ లోనే వా డాను
ఓకే ఇప్పుడు ఈ ఈ టాస్క్ కాల్ ఎంత మందికి చేసారేంది
ఆ టువెల్వ్ మెంబెర్స్ అయ్యారు
ఓకే మనీ వచ్చా క్క మీకు
ఆ ఇప్పుడే రావు మనకి మొత్తం టాస్క్ కంప్లీట్ ట్వంటీ కాల్స్ అయిన తర్వాతనే వాళ్ళు మనం అప్పుడు ఇస్తారు
ఓకే ట్వంటీ టాస్క్ మొత్తం కంప్లీట్ చేయాలా
ఆ అటువంటి మొత్తం కంప్లీట్ చెయాలి మనం
ఓకే ఆ అంటే అప్పుడు లాస్ట్ టైం వచ్చినది ఒక టాస్క్ కంప్లీట్ అయిన మనే వచ్చేది కదా
ఆహ్ ఇగ్ మాళ్ళ ఇప్పుడు వాల్ చెప్ పరూకదా ట్వంటీ కాల్స్ మా మాట్లాడిన తర్వాత. మనం మాట్లాడిన దాన్ని బట్టి ఉంటది. కా అది కూడా మనీ.
ఓకే మాట్లాడిన దాన్ని బట్టే ఉంటదా.
ఉహ్మ్
ముప్పే
నువ్ రాళ్ళ నా పనీలా ఇలా గడిచిపోతయి నా
ఉహ్ హు హు బాగున్నది. మీడేనే హా హా ఫుల్ కంప్లీట్లీ బిజీ. ఉహ్మ్ ఐ కంప్లీట్లీ టోటల్ గా బిజీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిజ్ జి అనమాట్ హా ఉహ్
అదే ఇంకా బా ఏటనా వెళ్లాలన్న కూడా. ఉండదిగా టీవీ చూసుకొని. ఆహ్ ఇంకా పిల్లలు టేనే పనేక్కువా.
ఆహ్
ఉహ్మ్
అది ఏదో చేస్తూనే ఉంట్
ఆ చేస్తునే ఉంటారు. బొమ్మలు తీస్తారు. అవి తీస్తారు. ఇవి తీస్తారు మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టరు. ఉహ్మ్ మళ్ళీ అవన్నీ సదురుకోవాలి. వీళ్లు పోయిన తర్వాత. స్కూల్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవన్నీ. సదురుకోవాలే.
ఆహ్ అంతక్ అంతలోకి మళ్ళీ వాళ్ళు వస్తద్
ఆ మళ్ళీ వచ్చేస్తరు. మళ్ళీ స్నాక్స్, స్నాక్స్ అంట్రూ. చాలు ఆహ్ హహ అంతే ఇది రోజు వారి పని ఇది ఇంగా ఆహ్ ఈగ మల్లి మార్కెట్ ఉంటాయి. ఇక్కడ వెనాస్ డే వెనజ్ డే మార్కెట్ ఉంటది. ఆహ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. వీక్లీ వన్స్
ఆమ్ మీరేల్ద రా
ఆ నేనిల్ తన్ మళ్ళి హు ఎళ్ళి కూరగాయలు తెచ్చుసుకుంటం.
హు
ఇలాయితు
అత్తయ్య మామయ్య లేరా
ఆ వాళ్ళు అక్కడ వరంగల్లో ఉంటరు. మీ ఇక్కడ హైదరాలో ఉ టా
హెచ్వడిలో ఉన్నారా మీరు
ఆ చ్చ్ యై డి లొనె
ఓకే
హు మీరు ఎళ్తుంటారా బయటికి ఫ్రెండ్స్ తో
అలా అలా అప్పుడప్పుడు ఈ రోజు ఎళ్ళెసొచ్చా నేను, ఆ అలా అలా కొద్దిగా సండే కదా అనేస్ తిరిగేసి వచ్చా హుహ్
ఆస్ సండే వస్తే ఇంగే వన్న బయిట్ ఇళ్ తెచ్చ్ కోవాలి, అవసరం ఉన్న హు
ఈ రోజు ఆప్షన్ తిన్నదక్క బైటికెళ్లాం కాబట్టి
ప్రేమ
హు చ్ మార్నింగ్ అంతా ఉప్మా ఎశారు, తినేసి బయటికెళ్ళాం, ఇటికెళ్ళి అలా అలా తిరిగి పానిపూరి ఐస్ క్రీమ్ ఎలాలా తినేసి షాపింగ్ చేసేసి వచ్చేస
హు
సరేరా
ఆ సరే అక్క